ఏం చెయ్యలా ఇప్పుడే బట్టలు ఆరేసొచ్చా
అవునా
నువ్వేం చేస్తన్నావ్
నేనేం చేయట్లా
అన్నం తిన్నావా
తినేసినా, నువ్వు? ఉమ్
ఏం పెట్టారు?
అన్నం పప్పు క్యారెట్
నేను అన్నం టమేటో కర్రీ తిన్నా
టమాటో కర్రీయా
అదేదో టొమాటో పులుసో ఏందో
ఆ
బానే ఉండింది
ఏం చేసినవు మార్నింగ్ నుంచి
ఏం చేయలా చదువుకున్నాం కాసేపు వెళ్ళి తినేసి వచ్చాం కరెంట్ పోయింది వర్షం పడిందా ఉమ్ పడింది
మాకు నిన్న బాగా వర్షం పడింది ఇంకా కరెంట్ పోయింది
పడేలాగుంది
పడకపోతే బాగుండు బట్టలు ఆరేసున్న తొందరగా ఆరిపోతాయి
నేను కూడా ఉతకాలి
ఉమ్ ఫోర్ థర్టీ కి ఉతుకు
ఉమ్
నేను ఆల్మోస్ట్ ఆరిపోయినాయి వాషింగ్ మిషన్ లో వేసా
అదే అవి ఆరిపోతే
మాములుగా మనం ఉతికి ఆరేయాలంటే లేట్ అయి
రెండు గంటలు రెండు గంటలు పడుతది ఈజీగా
హ అదే మనం ఆరేసినా గానీ నీళ్ళు ఉంటాయి బట్టల్లో కొంచెం
ఉమ్
అదే వాషింగ్ మిషిన్ ఏస్తే అది మొత్తం వాటర్ ని పీల్చేసుకుంటది మ్మ్
అదేందంటే అనుకుంటాం కానీ వాషింగ్ మిషన్ లో కూడా ఆరిపోతయి తెలుసా కానీ ఎండకి ఏస్తేనే కొంచెం బాగయితాయి కనీసం ఒక
వర్షాకాలంలో ట్వెల్వ్ హండ్రెడ్ ఫోర్టీన్ హండ్రెడ్ పడుతుది టెంపరేచర్
దాంట్లోనే అరిపోతయ్
ఈ వాషింగ్ మిషిన్ లో ఏమన్ని సెట్టింగ్స్ లేవ్ కానీ మా వాషింగ్ మిషన్ లో టెంపరేచర్ ఎన్ త ప్రెజర్ ఎంత టైమ్
టైము ఇంకా వాషింగ్ లో టైప్స్ ఉంటాయి తెలుసా బ్లాంకెట్స్ కి సపరేట్ మన క్లాత్స్ కి సపరే ఇది అట్లా లేవు హాస్టల్స్లో అంతే ఉమ్
సర్లే ఎంత పని తగ్గించింది ఇప్పుడు అవన్నీ వు కుంటేనా పోయింటను పైకి టూ అవర్స్ టైమ్ కాదు శ్రమ ఎంత కష్టం అంత ఉ ఉతికి రెండు సార్లు నీళ్ళల్లో ఎత్తి
అబ్బా ఆరేసి పెద్ద పంచయితే
వారానికి ఒకసారి ఇట్లా వాషింగ్ మిషినకి వేసిస్తే బెటర్ డే బై డే ఉతికేసుకుంటే బెస్ట్ అట్లా ఉతుక్కోకపోతే ఇంక ఇదే పని
ఉమ్ ఒక టెన్ డేస్ ఉతుకలే ఉతుకలేకపోతే అప్పుడు వాషింగ్ మిషిన్కి వెయాలి
ఉమ్ అదే బెటర్ కూడా ఒకదాని కలరు ఇంకో దానికి అటు అంటుకుంటుందని భయం ఉండదు
ఉమ్
ఇంకేం
ఏం చేస్తున్నావు ఇంకా
ఏం చెయట్లేదు ఇంకా కొంచం ఉంది వీడియో ఒక వన్ అవర్ దాన్ని చూసేయాలి ఈ రోజు అయిలోపు చదువుకుంటున్నావా
హలో లేదు చదవాలి పొద్దున్న చదివినం లేదు ఇంకా చదవాలి
ఇంటర్న్షిప్ ఎప్పటి నుంచి
ఇంటర్న్షిప్
ఎప్పటి నుంచి వెళ్తారు అన్న
మండే వెళ్ళాలనుకుంటున్నాం చూడాలి ఇంకేమయితదొ మండే వెళ్తే ఎవరు వచ్చిన రాకపోయినా మనకు సంబంధం లేదు కదా
ఆ
చూద్దాం నేను ఆ మొహాలు చూసి అబ్బా కంట్రోల్ చేసుకోలేను నేను మాట్లాడిస్తానేమో
ఏం మాట్లాడేస్తావు మీ ఫ్రెండ్స్ తోన
నార్మల్గా ఫిఫ్త్ ఎయిట్తో మాట్లాడట్లేదు కదా నేను వాళ్ళని చూస్తే ఖచ్చితంగా మాట్లాడాలని పిస్తాది నాకు చూడాలి
కదా
ఉమ్ చూ మ్యాక్సిమం కంట్రోల్ చేసుకుంటా చూద్దాం ఎంత మాత్రం కంట్రోల్ చేసుకుంటానో
చేస్కోలేంలే అమ్మాయిలు ఎవరు చేస్కోలేరూ
చూస్తే ఈసారి చాలా గట్టిగా అనుకున్నా
ఇగో హార్ట్ అయిందా
ఇగో హార్ట్ అనీ కాదు కానీ మనకు కూడా ఉంటది కదా కొంచెం
ప్రతిసారి మనమే ఎలా పోతాం వాళ్ళు కూడా రావాలి కదా ఆహ
ప్రతిసారి పోవడం తప్పు కాదు కానీ అర్థం చేసుకోకోకుండా అంటే కొంచం కనీసం ఒక ఫైవ్ పర్సెంట్ అర్ధం చేస్ సుకున్నా కూడా ఓకే అన్నట్టు ఉంటది ఆడ అసలు
ఏదో ఒకట్లే కానీ ఫస్ట్ ఇల్లే ఏం జరుగుతుందో చూడాలి మెంటర్స్తో మాట్లాడే కన్నా
అవును మెన్ంటార్తో మాట్లాడక త్రీ వీక్స్ అయితంది
ఎవ్వరు సీరియస్
అస్సలే కాలేజ్ కెళ్తే తెలుస్థాది ఏమవుతాది అని
కానీ ఏదో ఒకట్ చేశం దారుడు లాస్ట్కి రివ్యూస్ లో బానే యాక్ పర్ఫార్మ్ చేసేస్తారు
అవును మొన్న ఆ పిల్ల చెప్పినటట్ల అయితే బాగుంటది మనం అయినా మాస్క్ కొట్టి సైడకి అయిపోవచ్చు సైడ్కి అయిపోత నేను అస్సలు మాట్లాడను
ఎందుకలా అట్లా హోప్స్ పెట్టుకొని పోయి లాస్ట్ లో మార్చేశారంటే కష్టం
అది కరెక్టే ఏమో ఒకవేళ ఆ కాదు ఒకవేళ మన ఫైవ్ మెంబర్స్ ఉన్నాం అనుకో ఏం చేస్తారు తెల్స్ నేను పీపిట్టి నేనే ఏం చేయను అబుక్ ఇంకా అసలు నేను ఫోన్లా పోన్నా నాకు లాస్ట్ టైం సిఎస్పికీ నాకు చాన బడన్అయింది నేనే చేసింది అబ్బాయిలు ఉండి కూడా వేస్ట్
నాది నేను ఇడివిజ్వల్ లాస్ట్టైమ్
నీదన్నా ఇండివిజ్వల్ మేం గ్రూప్ అయినా కూడా అంటే ఆ పిల్ల అంటే అఔటింగ్ ఓకేలే ఆ అప్పు మేమ్ లాస్ట్ టైం కూడా అప్పుడే గొడవ పడి మాట్లాడుకోలే
ట్వంటీ త్రీ కదా ఇంకొక పిల్లా ఆమేడం విశాలి మేడమే కదా
ఆ విశాలి మేడమే
ఆ స్ట్రిక్ట్గా ఉన్నారా జియా ఆన్లైన్ ఆన్లైన్ రివ్యూ కదా మీకు
ఆన్లైన్ల్లో చిప్ కళ్లు చూపిచ్చింది
అదే అసలు ఏందో
ఊమ్ అయినా ఈ సార్ ఎట్లా ఆన్లైన్లు ఆన్లైన్ రివ్యూ లేక సరిపోయింది ఉండింటేనా
పట్టుకొమంటుందా
ఆహా లేక్ సరిపోయింది అయినా స సార్ ఎవరు కోఆర్డినేేటరు మనకి దానికి మాన్సా మేడమా ఏమో మరి ఉంహు
ఎవరైతే ఏముందిలే
అంటే నార్మల్గా ఇన్ షర్ట్ తీసుకుంది లాస్ట్ టైం అయితే ఆ సార్ తీసుకున్నాడు ఈ సార్ ఎవ్వరని
ముందే చెప్తారు కదా
ఏమని
అంటే ఎవరు అని ఆ బ్యాచెస్ క్రియేట్ చేసింది మా మాగ్జామ్ ఆన్సర్ అడిగినోళ్లే
హ్మ్
ఉం అయ్పోతుందిలే ఎక్కువ్ టెన్షన్ ఏం పడక్కర్లె
ఉం
ఉం ఇంకేంమైతే ఏమన్నా నేర్పిచ్చారా
అ
ఇంటర్న్షిప్ల్ ఏమనా నేర్పించారా
ఇంటర్న్షిప్లు ఏం నేర్పిట్లే అస్సల ఎవ్వర్ నేర్చుకొనిక్ లేర్ అస్సల్ ఎవ్వరు కనీసం వాళ్ చెప్ ప్పే వాళ్ళన్నా బాగ్ కరెక్ట్గా చెప్తే మనకన్నా ఓకేలే అన్నట్టు ఉంటాది.
ఉం
కి ఇంగా
ఎవ్వర్నడిగినా ఇంట్లో ఉన్నాం ఏం చదవట్లా ఏం చదవట్లా ఇవే చెప్తున్నారు.
ఉం అందరు అంతే ఎవ్వరు చేయ్యట్లే అసల్ ఎవ్వరు ఎయిట్ వీక్స్ చేస్త్ తారు ఎవ్వర్ చేయరు కానీసం
మంది సిక్స్ వీక్స్ అనే రాయ్పిచ్చుకున్నారు సర్టిఫికెట్ లో
అంటే స్టై ఫండ్ ఇచ్చేదాన్ని ఉండింటే ఎయిట్ వీక్స్ చేసేవాళ్ళు అదిగూడ్ లేదు
స్టై ఫండి
ఎవ్వర్ లేర్ అసలు
ఉ ట్వంటీ ఫైవ్ థర్టీ ఎయిట్ వాళ్ళిద్దరిదే మిస్ట్రీ ఇంకా అందరిది తెల్సు
దొండి ఫైవ్ త
థర్టీ ఎయిట్ అసలు వాళ్ళు ఎక్కడున్నారో గూడా అది ఎందో బెంగ్ళూర్ అన్నారు.
హ్మ్
మిగిల్నోల్ అందరు మిగిల్నోల్ అందరు ఎక్కడున్నారో తెల్సు ఏమో అయినా అయ్యిండొచ్చు ఏమన్నా ఆ పిల్ల కొంచెం అందర్లాగా ఆలోచించదు డిఫరెంట్ గా ఆలోచిస్తది ట్వంటీ ఫైవ్
అబ్బా
హ్మ్ అంద తేచ్చుగుంపుగా ఏం పోలేదు కదా ఇప్పుడు తర్టీ ఎయిటే పోయి అడుగుంటది ట్వంటీ ఫైవ్ నేన్ నీతో వస్తాను అని
హ్మ్ కరెక్టే అది గూడా
డపుల్ చెప్పడానికి గొలాక్కైనా ఉంది
ట్వంటీ ఫైవ్ కదా ఆ
కావాలని అడిగి మరి నెంబర్ ఎపిచ్చుకొయింది సేమ్ నెంబర్
అసల్ అట్లా ఎస్తార్ అని తేలియన్ గూడ తేలిదు నాకైతే నేనేమనుకున్నా తెల్సా నేనేమనుకున్ మా చెల్లికి ఫస్ట్ రావాలి గదా మన బ్రాంచ్ రావాలి గుదా
నువ్వేమనుకున్నావ్ ఫస్టు
ఏమనుకున్న అంటేఅది ఏమన్నా అట్లా వాళ్ళు మాట్లాడుకోకుండా లేదేమో అది అట్టే పడిందేమో లక్కీ అనుకున్నా తర్వాత తెలిసింది
మ్ ఆ రోజు చెప్పిన కదా నేను జాయిన్ అయినప్పుడే తను కూడా వచ్చి జాయిన్ అయిిందని అ రోజు
మ్
ఇంకా ఆ తర్వాత ట్రై చేసిందా ఎవరో కూడా మనోళ్ళు ఎపించుకునేకి
మ్
కానీ ఎవరికి తుగట్లే మళ్ళీ
అట్ల ఎందుకు వాళ్ళకు ఒకటే చేసినారు వేరే వాళ్ళకి కూడా చేయొచ్చు కదా మరి ఏందో
ఆ ముందు నుంచి చెప్తే వేస్తారంట
ఆహా
నాతో మల్ల మా సీనియర్ చెప్పింది మాఇంటినొక్క జెయింట్ ఆమె థర్టీ టూ కూడా చాలా ట్రై చేసిందంట వాళ్ళ జూనియర్ ని అయితే వల్ తమ్మున్ని మ్ కానీ ఆమెకు ముందు తెలియదుంట ఇది మొత్తం అయిపోయిన తర్వాత తెలిసిందంట
ఆ
అందుకని ఏపించుకోలేదు సేమ్ ఆ ఇయరే కదా మనం జాయిన్ అయింది ట్వ సో ట్వంటీ ఫైవ్ అల వల్ సీనియర్ ఎపిచ్చుకుంది అని తెలిసాక ఆమె అయ్యో నాకు ముందే తెలిలేదే అనింది
ఏ నెంబర్ అయితే ఏముంది బ్రాంచ్ సేమ్ అయితే చాలు
మ్
ఏ నెంబర్ అయినా ఒకటే
అట్ల ఏంలేదు ఇప్పటికైతే ఇంకా అప్పుడన్న సీనియర్ల భయం అట్లనుంది
ఆ ఇప్పుడు మనకే లాస్ట్ ఇంగ అసలు ఏ ఒక గెట్ లేదు ఒక ఇంట్రాక్షన్ ప్రాబ్లం లేదు మరి ఏది లేదు మ్ చూడు మరి చేసిన వాళ్ళు వచ్చే వాళ్ళు కాదులే
అవును ఫేర్వెల్ కి పేల్చెకి రమ్మంటేనే లేట్ లేట్ చేసొచ్చారు
ఏందో
మనదే లాస్ట్ ఫ్యాకల్టీకిి భయపడ్డము వాళ్ళు చెప్పింది చెయడం
అసలు మనం ఒక్క కంప్లైంట్ ఇయలే అసలు ఎట్ల ఇచ్చినారు ఇల్లు
అందుకే ఫ్యాకల్టీకి మన మీద కొంచెం మంచి ఒపీనియన్
ఉంది మనకు హెల్ప్ చేస్త అసలు ఆ మేడం ఫెయిల్ చేసిందంటే చూడు అది కూడా డిఎస్
అది కూడా కావాలని
మ్ మ్ మేడం చెప్పింది నాకు కావాలనే చేసినా అని ఆ ట్వంటీ త్రీ జూనియర్ని
ఆమేకేం ప్రాబ్లమ్ అంతా
అయమ్మి ఏంది అసలు అంతా అందరితో గొడవ పడాలా గొడవపడ్డము
అదే ఆపిల్ల క్యారెక్టర్ అదే అని తెలుసులే విలనేం హార్ట్ చేసిందని
ఏమో మరి ఏం చేసిందో తెలీదు గుర్తు లేదు మేడం చెప్పింది ఆ రోజు ఎంతసేపు మాట్లాడుకున్నామో మేము ఇద్దరమయితే ఆ రోజు జూనియర్స్ అందరి గురించి చెప్పింది. వాడున్నాడు కదా వాడు దుబ్బాగుంటడు ఫిఫ్టీ పా ఫిఫ్టీ